హాలో
హాయ్ అండి ఉం హాయ్
బాగున్నారా ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఉం పండుగ హడ వుడి ఎలా ఉంది
ఆ సూపర్ అండి చాలా బాగా ఆ బాగా జరుపు కుంటున్నాం ఆ ఎక్కడ అండి మా ఊరు పక్కనే
ఆహా
ఆ మా అత్తల్లూరికి వెళ్ళామండి
ఓకే ఓకే పండకు అత్తగారి ఇంటి కెల్లార
ఆ ఆ సంక్రాంతి కదండి అసలు సంక్రాంతి పండగకి అత్తోలురి ఆ అత్తోళ్ళ ఇంటికెళ్తే అసలు మర్యాదలు ఎట్లుంటాయో వినడమే గాని ఫస్ట్ టైం అండి చూడ్డం
ఓకే ఓకే బాగ చేసారా మర్యాదలు
అసలు మర్యాదల వామ్మో ఇరవై రకాల స్నాక్స్ పది రకాల ఆ పది రకాల నాన్ వెజ్ ఐటమ్స్
ఓ
పది రకాల వెజ్ ఐటమ్స్ వామ్మో
తినగలిగారవన్నీ పార్సల్ చేసారా ఇంటికి?
వామ్మో మర్యాదలతో ఇబ్బంది పెట్టారండి మీరు నమ్ముతారో లేదో ఆ
ఆహో ఉమ్ ఆ మాది రాజమండ్రి అండి చాలా బాగా చేసుకుంటాం మేము సంక్రాంతి పండుగ.
ఓ అస్
ఉమ్ ఏంటంటే స భోగి రోజు పొద్దున్నే భోగి మంటలు ఏస్తా తము ఏం బా ఎక్కడెక్కడ పుల్లలన్నీ తీసుకొచ్చి మన్న పోగు చేసి మొత్తం ఆ మంటలు వేసుకుంటము, పాత సామాలు ఏవున్నా గుడ ఇంట్లో నుంచి తీసుక్ కొచ్చి పడేస్తూ ఉంటారు భోగి మంటకి
అదే అండి అసలు పండగంటే ఆంధ్ర అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే ఆంధ్రలా తలపిస్తరండి
అవునవుండి చాలా బాగా జరుపుకుంటాం మేము.
ఆ మేము కూడా భోగి మంటలు మేము కూడా భోగిమంటలు వేసామండి, వేసాము. మళ్ళా సంక్రాంతి రోజు ఆ ఈ రథం ముగ్గులు అని ఉంటాయండి. సంక్రాంత్రీ ముగ్గులు, రాధం ముగ్గులు, ఉమ్
మా ఊర్లో కూడా ముగ్గులు వేస్తాము. కలర్లు ఏస్తాము అవన్నీ కూడా మళ్ళీ పోటీలు జరుగుతుంటయి అబ్బాబ్బ సందడే సందడి అండి బాబోయ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముగ్గు పెద్ద పెద్ద ముగ్గులేసి సం సందడే సందడి అసలు
అందులో పిల్లలకి హాలిడేస్ కదా అండి. పిల్లలు అందరు ఫ్రెండ్స్ పిల్లలు ఆ మా వీధిలో, ఆ మా రిలేటివ్స్ పిల్లలుందరూ వచ్చాము. చాలా బాగా చెప్పుకున్నారు అసలు పిల్లలంతా పతంగులు ఎగిరేయడం. కేరింతలు, చిన్న చిన్న ఆటలు ఉమ్ ఉమ్ చిన్న చిన్న గేమ్స్ ఆ ఆ చిన్న చి చిన్న గేమ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్
గొబ్బెమ్మలు పెడతారు మీకు తెలుసా సంక్రాంతికి అది గొబ్బెమ్మలు పెట్టి ఆ డ్యాన్సులేస్తారు దాని చుట్టూ, గొబ్బెమ్మ గొబ్బెమ్మ అంటూ పాటలు పాడుతూ భోగిపళ్ళు పోస్తారు చిన్న పిల్లలకి.
అవునవును
ఆ మళ్ళీ ఏంటంటే వాళ్ళకి భోగిపళ్ళు, బొమ్మల కొలువు పెడతారు.
అవునండి
ఆ అవి రకరకాలు చేస్తారండి అప్పుడు, అసలు మా సైడ్ వెళ్తే పండగే పండుగ, కోడి పంద లు ఒకటి బాగా
అవునండి
సైడు
ఆహా ఎళ్తారా అండి మీరు కోడి పందాలకి?
ఆ వెళ్ళమండి చూస్తాను అంతే నేను వె అంటే వెళ్తాను గానీ చూస్తాం అంతే, మేమేం పందాల్ లాంటి వెయ్యం అనమాట.
ఆహా
చూస్తాంఅంతే
అదొక తథ్రిల్ అండి ఆ చాలా బాగా జరుగుతాయి
అవునండి
మీరు ఉగాది ఎట్లా చెప్పుకుంటారంండి
ఉగాది చ ఉగాది అంటే పొద్దున్నే పచ్చడి చేసుకుంటామండి పొద్దున్నే లేచి వీల్లుు వాకిళ్లు శుభ్రం చేసుకొని ఉగాదికి సంబంధించ అదే పచ్చడికి సంబంధించిన పువ్ ండు మామిడికాయ పులుపు పచ్చిమిర్చి అన్ని కావాలి కదా దానికి సర్జూజులు అంటార్ కదా
అవునవును షడ్రుచులు షడ్రుచులు ఆ మే మేము కూడ చేసామండి పోయినసారి చాలా బాగా కుదిరింది
ఆ అవన్నీ చేసుకొని దానికి సంబంధించిన పూజ అంత చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని
మ్
హడావడి చేస్తాం అసలు సాయంత్రం ఏమో పంచాంగం చదువుతారనమాట అక్కడ మా గుళ్ళ ఉ ఊళ్ళో వున్న గళ్లు
ఊహు
గుళ్ళకెళ్ళి మా జాతకాలు అవి ఎట్ల ఉంటాయో అదే మా పంచాంగం ఎట్లా ఉందో ఈ ఇయర్ మొత్తం చూసుకుంట చెప్తారు దాని గురించి ఎవరో ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వీళ్లు వింటూ ఉంటారనమాట
ఊహు
అలా జరుగుతూ ఉంటది ఉగాదికి
ఆహా ఇది శివరాత్రి అండి శివరాత్రి జాగారం ఉంటార అండి
హు ఉంటామండి ఉంటాం ఆ పూజలు అవి బాగ జరుగుతాయి హోమాలు ఆ రోజు ఎక్కువ పళ్ళతోనూ వాటిలతోనూ అభిషేకం చేసుకుంటాం మేము
ఓహో అయితే మీరు ఈ జాతరలకి వెళ్తారా అండి చిన్న చిన్న జాతరలు జరుగ్
ఆ తప్ప ఆ వెళ్తామండి ఇక్కడదేంటి రాజమండ్రిలో అమ్మవారి జాతరలు కనకదుర్గ కనకదుర్గ అమ్మవారి జాతర ఒకటి జరుగుతుంది ప్రతి ఇయరు మళ్ళేమో ఇక్కడ కొొండలో జాతర ఒకటి జరుగుతుంది కొండ పైన అమ్మవారు ఒకటి ఉంటుంది అమ్మవారి జాతర ఒకటి జరుగుతుంది ఆ జాతరలకి కంపల్సరీ వెళ్తామండి మేము
ఆహా మా దగ్గర కూడ అండి ఈ మా ఊరు పక్కనే పెద్ద జాతర చాలా బాగ చాలా మందిరస్తారు నైట్ అంతా ఆ ఆ జాతరలో ఇవి ఉంటాయి కదండి జయింట్ విీల్స్ అని పిల్లలు ఆడుకునేయి ఈ కప్స్ అని అవి అన్నీ మేమ్ కూడ ఎక్కుతామండి మాక్ కూడ చాలా ఇంట్రెస్ట్ అట్లాంటివి ఎక్కడం సరదా
అవి అవిదేంటి జీళ్ళని అమ్ముతారు అవి తెలుసా మీకు
తెలుసండి వామ్మో అసలు అవి నే నేను జా ఉత్తర అంటే ఫస్ట్ నాకు అయ్యే గుర్తుక వస్తాయి అది నేను ఖచ్చితంగా కొనుక్కుంటా
అవునవును నాకు కూడ అవి అంటే చాలా ఇష్టమ అండి అందుకని జాతరకు వెళ్ళినప్పుడు ముందు అవ్వ ఉన్నయా లేద అని చూసుకోం
అవును మా పిల్లల కంటే ఎక్కువ నాకే ఎక్కువ ఇంట్రెస్ట్
జాతర బా జరు ఆ ఏమన్నా జరుగుతయి వేషాలెసుకొని జనాలు ఆ భలే భలే ఆడతారు.
అవునవును హ్మ్ చాలా బాగా ఇక్కడ కుడా ఆ వింత వింతగా వేషాలెసుకుం
అవును
హ్మ్ బా జరుగుతది
అవును
హ్మ్ ఇదే అండి మీరు ఆ వినాయక్ వినాయక్ చవితి జరుపుకుంటారం
ఆ తొమ్మిది రోజులు ఫుల్లు బిజీ అంటే బిజీ అండి అబ్బా వినాయక చవితి చెప్పనే అక్కర్లేదు అసలు అది తొమ్మిది రోజు అసలు పదింల్లుకెళ్తాము అసలు ఇంట్లో బో అంటు ఉండదండి మధ్య పొద్దున పూట మాత్రమే సాయంత్రం ప్రసాద లే
అతను రోజు మాకన్నదానాలె జరుగు తయి రోజు మేము ఆ ఇగ ఇంకా సాయంత్రం వస్తాయండి. అక్కడ ప్ర ప్రసాదాలు పెడతారండి ఇగ దాంతోనే కడుపునిండి పోత్ది
అవునండి ఆ పూజలు అవి కూడా చాలా ఘనంగా జరుపుతం మేము ఇక్కడ వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరుపుతం
మండపాల దగ్గర సాయంత్రం అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోలాటాలు హ్మ్ ఊరేగింపులు అనుకుంటూ అసల్ చాలా బాగా అంటే చాలా బాగా
అవునండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది
అయ్యో మన ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పటి దాకా డ్యాన్స్ రానోళ్ళమ్ మేము కుడా డ్యాన్స్ అండి
అంతేనండి ఒకళ్ ఎగురుతుంటే ఆటోమేటిక్ గా ఇంకోళ్ళక్ వచ్చేస్తూనే ఉంటయి అవి
ఆహా ఆ
దసరాలో ఒకటి బా జరుపుకుం ఇక్కడ బతుకమ్మని బాగా ఆడు కుంటారు ఆ పువ్వులన్నీ రకరకాల్ తెచ్చి అమ్ము పేర్చి దాన్ని పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మని అట్లా చేసి చుట్టూ డ్యాన్సులడి దానికి గౌరమ్మను చేసి ప్రసాదాలు చేసి దానికి నైవేద్యం పెట్టి డ్యాన్స్ లాడి అందరూ ఊళ్లో ఉన్న జనం అంతా వస్తరు దానికి జాను ఆ బతుకమ్మ ఆడ్డానికి
మ్మ్ హు అవునండి
ఆడి చాలా హడావుడి చేస్తరు చాలా అంటే చాలా బాగుంటుంది.
హ్మ్ అవునండి
హ్మ్ బోనాలోకటి బాగా చేస్తరండి మళ్ళీ ఇక్కడ మా ఊర్లో బోనాలం టే అబ్బా ఏయ్ జనం ప్రతి వారం ఓ వారం వారం జరుగుతూనే ఉంటుంది ఒక్కొకెరియాకు ఒక్కొక్క ఇదనమాట వారం అమ్మవార్ జాత్ర అక్కడ అమ్మవారికి బలిచ్చి పో అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టి బలిచ్చి చాలా బాగా చేస్తారు ఫస్ట్ గోల్కొండ స్టార్ట్ అవుతుందండి బోనం
అవునండి అవును
గోల్కొండ అయిపోగానే ఇంకా అక్కడ నుంచి ఒక వారం సికింద్రాబాడు ఒక వారము బతుకమ్మ బతకపురం అట్లా అట్లా ఒక్కొక్క ఏరియా జరుగుతూ ఉంటుంది అనమాట
అవునండి చాలా బాగా జరుపుకుంటాం
చాలా అంటే చాలా బాగా చేస్తారండి జాతర
సాగర్ అట్లా రకరకాలు ఎక్కడ పడితే అక్కడ వారం వారం చేస్తూ ఉంటారు
ఆ అండి
ఇతరలు చూస్తే నిజంగా మనకి కళ్ళు
సరిపోవండి నిజంగా ఆ మా దగ్గర రంజాన్ క్రిస్మస్ కూడా అసలు భేదాభిప్రాయం లేకుండా చాలా బాగా జరుపుకుంటామండి
ఆ
చానా అద్భుతం
ఇంకా ఏం చేస్తారండి మీరు ఊర్లో బాగా ఫేమస్ ఫెస్టివల్ ఏంటి
ఫెస్టివల్ మా దగ్గర ఎక్కువ ఇది ఆ కృష్ణాష్టమి బాగా జరుపుతారండీ మా దగ్గర ఇక్కడ దగ్గరలో ఆ కృష్ణుల గుడి ఉంది
ఓ వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు కదా కృష్ కృష్ణాష్టమి కృష్ణు వీల్ది
కృష్ణాష్టమి రోజు అవునవును ఆ ఉట్టి కొట్టుకుంటూ సంబరాలు బాగా జరుగుతాయండి
ఇంకా మా ఊర్లో అయితే బాగా జరుగుతాయి ఎందుకంటే కృష్ణాష్టమికి ఆ తాళ్ళవి కట్టి పైకి ఈడ ఎక్కి మొత్తము కుండల్లాగా కట్టి దాన్ని ఎగరేస్తూ కొట్టి వాళ్ళు నీళ్లు పోస్తుంటే చాలా అంటే చాలా సరదాగా ఆడుతు ఇష్టం దాన్ని
హాహా అవునండి
హోలీ ఆడినట్టు ఆడతాం కృష్ణాష్టమీకి కూడా
అవునండి ఉమ్ సరే అండి నేను మళ్ళీ చేస్తా
ఓకే అండి బాయ్ అండి సరే అండి బాయ్ అండి
సరేనండి